హలో
హలో
హలో బాగునమండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నమండి ఎంజెసున్నరండి ఏం లేదని ఈవనింగ్ అయింది కదా చాయ్ పెడ్దామని ప్రిపేర్ అవుతున్నా మీరేంజేస్తున్నారండి
మేము మేము కూడా టీ బ్రేక్ అండి కూర్చున్నామండి మా భార్య టీ పెడుతది అని తిట్టు గుర్తాదమని ఎనర్జీగా వర్క్ చేదామని వేట్ చేస్తున్నాము ఇంక పెట్టట్లేదు చాయి
అంటే టీ దాగేంత సేపు కాలిగనె కూర్చుంటార మీరు
ఆ తత్తెనా కదా కొంచెం ఎనర్జీ వస్తది తాగుతే
ఎట్లాగో తే ఎట్లాగో చేస్తానే ఉన్నన్నారు కదండి చేసేవరకు చేయొచ్చు కాబటి
అట్ల చేయమండి టీ బ్రేక్నం టీ బ్రేకే కూర్చోవాలి కాసేపు తాగినంక నే వర్క్ ఏసుకోవాలి
టీ అర్ధాకంటా మసూల్తదండి
అయితమాని అయిన రెస్టే టీ బ్రేక్ టీ బ్రేక్ కే
ఏం ఎత్తరండి టీలా
టీ లా టీ పోడేత్తరండి
మీరు ఎట్లా దావుతరు టీ అంటున్నా
అ అందర్లేక్క తావుతాం పనుకొని ఏం తాగం కూర్చోని తాగుతాం మీరు మీరు కూర్చుని తాగ్తరా నిలపడి తాగ్తరా
నేను నిలబడి తాగుతాండి
ఆహా హో కే కూర్చోని తవ్తామండి
హు హు
నిల్బడి నీళ్లు కూడా తాగాను కూర్చొని తాగుత
అవ్నా
పరిగెత్తి పాలు తాగేకంటే కూర్చోని నీళ్లు తాగడం బెస్టు ఆ బుద్ధి నాది
టీల అల్లం యలకులు గిట్లా ఏమన్నా వేసుకుంటారా అండి
అల్లం యాలాకులు ఎల్లిపాయి ఉల్లిగడ ఈయన్ని ఎత్తాం
ఎట్లు ఉంటదండి అది ఇది
టీలెక్కనె ఉంటది
తాడానికెనా అండి ఆది
టేస్టే చెప్పలేము తాగుదాం ఎందాగం
ధన్యాల పొడి మసాలా పొడిలు కూడా ఏసుకుంటారా ఇందల్లా
ఆ అది కూడా తగుల్తే అయిపోయా మసాలా టి
ఇప్పుడు వెళ్ళండి
ఏ
ఇప్పుడు ఏయచ్చా ధన్యాలుగిట్ల
మీరు ఏమన్నా ట్రై చేసుకొండి మాకేందండి
ఊ
ఉమ్
అంతేనా
అంతే
ఆహా చెప్పాలి ఇంకా
ఊ
చెప్పాలి ఏంటి విశేషాలు ఏం చేస్తున్నారు. ఈవెనింగ్ పూట టీ ఇంట్లోనే తగుతారా బయ బయటికెళ్ళి తాగుతారా ఎప్పుడన్నా
లేదన్ ఇంట్లో మ హోమ్ ఫుడే హోమ్ ఫుడ్ ఏ మాది ఎక్కువ నో ఔట్సైడ్ ఫుడ్
మీ ఆవిడ చాల్ బాగ వంట చేస్తదంట కదా అండి
లేదు నేనే హెల్త్ కేర్ తీసుకుంటా
మీ హెల్త్ బాగుండదన్న మీ ఆవిడ బానే ఓండుతది కద అండి అట్లనైనా
ఆ హెల్త్ పోయినంక ఇప్పుడు హెల్త్ కేర్ తీసుకుంది.
అంటే పెళ్లి కాక ముందు హెల్త్ పోయిందా, పెళ్ళి అయినాక హెల్త్ పోయిందా అండి. పెళ్లి అయినంక ఎన్నెల్లకి పోయిందండి. ఆమే ఎన్నెల్లా గుండా స్టార్ట్ చేసి తినండి
అవున మీరుపడండి
అప్పుడే హెల్త్ పోయిందా అయితే పెళ్లి కాకముందు పోయిందా
పెళ్లి అయినంగనే పోయింది.
పెళ్ళైనంక అ మీరేమి హయ్యోరా కష్టాలన్నీ మికే ఒ చై ఐతే
అవుండి ఏమనండి చెప్పున అండి
మ్ హు
చెప్పండి మీరు
చెప్పాలండి
వో కరెంట్ ఉందా అండి మీకే
కరెంట్ లేదా అండి
ఉంది ఉంది
ఎండాకాలం ఎట్టా భరిత్తాలండి
చెట్టు కిన్ కుసుంటామ్ అండి
గాలోత్తందా అండి
ఉక్తాంది
చెట్టుకు చెట్లు తెంపుతారా చెట్టు కొమ్మలు తెంప్తారన్
చెట్టే
హ్మ్ హ్మ్ పండగలు చేసుకుంటారండి మీరు ఉగాది చేసుకున్నారా అండి పండగలు చేసుకున్నారా
బతుకమా
పండగలు పండగలు ఉగాది ఉగాది ఎల్లేలే కదా ఉగాది చేస్కున్నారు
నువే ఏదో చేసుకుందాం అంది మా బడ్జెట్ లలో హ్మ్
మ్మ్ హు పర్లేదు
ఇంకా ఏమేమి పండగలు జరుపుకుంటారండి.
ఇవే అన్ని
మాట్లాడింద్ తర్వాత మాట్లాడండి
ఉ
జెయకుండా మాట్లాడినంక మాట్లాడండి ఆ పెట్టుకుంటాం మరి మాట్లా హన
హలో అది మెసేజ్ మెసేజ్ సౌండ్ కావొచ్చండి. ఫోన్ ఎం రానట్టు అనిపిస్తుంది.
అవునా
ఉ
ఆహా చెప్ చెప్పండి ఇంకా ఏంచేస్తున్నారు ఏంటి విశేషాలు
ఏం లేవండి లూడో గేమ్ గా కొత్త గేములు
ఎండ కాలం ఒచ్చింది కదా ఎట్లుంటున్నారు. సమ్మర్ హాలిడేసు
హాలిడేస్ రాలేదు. మాక్ రెస్ట్లు ఉండవ్ పని జేయాలి.
అవునా అండి హాల్డేస్ ఉండవా మీకు
వన్ మినిట్ హోల్డ్
ఓకే
పైసా మళ్తే అ ఆన్లైన్లా కోటు ఆన్లైన్ ఆఫ్
చాయ్లా కొంచం అల్లం ఏయోచా అంది చాయ్ లో కొంచ్
ఏయచ్చా అండి వేసుకోచ్చు ఏ
హ్మ్
సినిమాలు చూస్తారా అండి. సినిమాలు చూస్తారా ఏమన్నా మంచి సినిమాలు
అన్ని చూస్తాం
రీసెంట్గా ఏం సినిమా షూసిరు బాగుంద
దురందర్ తూ
బావుందం
అహ్ సూపర్ అండి మూవి
పర్లేదు
బావుంది
అవును
ఉమ్ చెప్పండి
సినిమాలకేమో మ
అయిపోయిందా చాయ్ పెట్టిర్రా అండి మీ ఇంట్ల ముసలామె ఉంటది గదా చాయ్ పోస్తారా ఆమెకు
అండి ఆమెది ఆమ్మో కాకపొతే లేసేవుంది ఆ కుక్కోర్తంటే వుకో కో వుకో వుకొ అంటాన్
అవునా ఇంత పోయి పోయిల్లు చాయి
వె వామ్మో అ సెక్షనే వద్దండి అసలు ఒకటి స్టార్ట్ చేసినం అనుకో వంద పనులు అయితాయ్ అవి
చెత్తర్ర ఏమన్న మీరు ఆమె
అవునండి నాకు అసలు ఇది ఇట్లాంటి చేయనండి. నాకు అసలు చాత గాదు. అస్సల్ చాత గాదు అసల్ ఇష్టమే ఉండదండి. ఏమనది గని ఏం పెట్టాలె వైఫై అహ్ ఎహే మళ్ళ మనవడ్ ఇక్కడనే ఉంటడు వాళ్ళ మానవడు ఇక్కడనే ఉంటడు. వాళ్ళ మానవరాలు ఇన్నే ఉంటది. వాళ్ళ అల్లుడు ఉంటడు. వాళ్ళ బిడ్డుంటది. వాళ్ళ అత్తుంటది చాలా మంది రావద రిలేషన్స్
అదేనండి వాళ్ళు ఏ పనిలో ఉన్నరు హ
అంటె ఏల్ మీదున్నోళ్లు ఎ టైంలా ఆడుదురు మీ తెల్వదు బిడియండి అదీయండి అని అడుగుతరు తెలుస అండి మల్ల
అవునా
అట్ల
ఊరికి వెళతావా రా కొద్ది రోజుకి
వెళదామ అనుకుంటున్నామండి. మా ఆయన ఏం సప్పుడ్ చేస్తలేదు. నాకు భద్రాచలం వెళ్ళాలి వెళ్ళాలి అని ఉంది. నాకేమో భద్రాచలం వెళ్ళాలని ఉందండి.
హ్మ్ హు వెళ్ళండైతే బస్ ఫ్రీయెనే ఎల్రాండి మ్
మ అయన మా ఆయనోస్తే ఫ్యామిల్తొ కలిసి అందరం కలిసి వెళ్తే బావుంటదనిపిస్తది. మేము ఒక్కలమె ఎళ్తే
ఆ వీలు కాదు కావొస్స్ ఆయనకి వీలు కాదు కావొచ్చు అండి మీరెళ్ళండి. మీరు మీ సిస్టర్సు అంతా ఒక ఫ్యామిలీ గదండి. ఆయన ఏముండదండి ఆయన బయటయనే
దేవుడికి బయట లోపల నేనే ఉంటదా అండి
ఆ అంతే గదండి మీరు గూడా కతం కనీసం మరి ఆయన ఆయన ఎట్లైతారు మీరు అ మేము కూడా ఫ్యామిలీ అనొస్సు గదండి అనరు
ఎందుకనం అంటం అంటం
ఏది పండదా అండి
ఉమ్
ఎమన్నరు
ఏమన్నా చెప్పండి మీరే మీరే చెప్పండి నేనేమన్నా
ఆ
మీరు చెప్పండి ఏమననా
ఏవో మీ ఇష్టం మీ అయన మీ ఇష్టం నేన్ చెప్తా
మా ఆయనంటే బా గౌరవం మాకు
ఎవరు
మా ఆయన ఉంటే మా ఆయన మా ఆయనగారు అంటే బాగా గౌరవం నాకు మళ్ళీ మా చెల్లలకి